హలో
ఆ హలో వినిపి
ఆ సార్ సార్ నమస్కారం గుడ్ మా గుడ్ ఈవినింగ్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరు
మేము అద్భుతంగా ఉన్నాం సార్ మీ భోజనమైనదా సార్ డిన్నర్ కంప్లీట్ ఐనదా మీది
కంప్లీట్ అయింది సార్ భోజనం కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు కాల్ చేసిన గుర్తొచ్చి అ
అవునా సార్ ఇంకా ఎలా సాగిన సార్ ఇ ఎలా ఎలా సాగినది సార్ ఇంకా ఈ రోజు మీది
ఆ చాలా బాగుండి ఇంట్లో అంతా కుసలమేనా
సార్ మీ దగ్గర సార్ మీరు వైఫై గనుక మీరు కనెక్ట్ చేసుకొని ఉన్నారా సార్ మీ దగ్గర డిస్టర్బెన్స్ చాలా వస్తున్నది వైఫై కనెక్ట్ చేసుకున్నారా మీరు
అవునండి వైఫై కనెక్ట్ చేసుకుంటే డిస్టబెన్స్ వస్తదా
అవును సార్ మొబైల్ డేటా లేదా సార్ మీ దానిలో మొబైల్ డేటా
మొబైల్ మొబైల్ డాటా తక్కువ ఉండే అయితే వైఫై కనెక్ట్ జేసుకున్న
సర్ ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఉండండి సార్ స్టేబుల్ గా ఎందుకంటే ఒకవేళ వైఫై గనక ఎందుకంటే ఒకవేళ డిస్టబెన్స్ వచ్చినట్లైతే కాల్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అందుకని సరెనా సార్
ఓకే అండి
మ్ ఇంకా ఇంకా సార్ చెప్
చెప్పాలి మీరే ఎలా ఉంది వాతావరణం వర్షం పడ్డదా అండి ఇయాల జిరగ్ గదా
అ
వర్షం పడ్డదా మీకు అట్ సైడ్
హ వర్షమా సార్
ఆ
వ వర్ష వర్షం పడలే సార్
పడలేదా
వర్షం పడలేసార్ అంటే వర్షం వర్షం వర్షం పడే మ్ వర్షం పడే సూచన ఉండే కానీ వర్షం మాత్రం పళ్ళే సర్ ఎందుకనేది తెలవట్లేదు కానీ ఉడుకపో చాన ఉన్నాద్ సార్ ఎందుకంటారు ఇలా ఉడ్ ఉడుకపోతా ఉడుకపోతా చనా అంటే బాగా అంటే బాగా ఉడుకపోత ఉన్నాది సార్ అసలు విపరీతమైన ఉడుకపోతా ఫ్యాన్ ఎ సినా ఉడుకపోత అనేది పోతలేదు సార్ ఎందుకో
అవును ఇప్పుడు మనకు సీజన్ మారుతుంది కాబట్టి ఇది ఎండా ప్లస్ అ అ వర్షం ది తక్కువ ఉంటది గాలి శాతం తక్కువ ఉంటది కాబట్టి నీకు బ్ తర్వాత మనషూలు గుర్చి వచ్చే అద కాకుండా ఇప్పుడు బ్లాక్ అయి పోతరు ఈ చెమటకు చెటకు మొటిమలు కూడా అయితాయి అ మా దగ్గర
దీంతోని వాతావరణ మార్పులతో మనకిింతిబ్బం వాతవరణ మార్పులతోన్ ఇంతబోన్ ఇంత ఇబ్బంది ఉంటదా సార్
ఆ ఉంటది కాలనికి చాలా రకాల ఎలర్జీస్ గానీ హెల్త్ ఇష్యూస్ గానీ వస్తాయి వర్ష వర్షాకాలంలో చాలా నీటిగ్ స్పెషల్లీ వాటర్ పరంగా మనం తాగే నీటి పరంగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడెక్కడో వాటర్ కలిసోస్తది కాబట్టి మనకు ఫిల్టర్ ఒక కంపల్సరి ఫిల్టర్ ప్లస్ ఆ వామ్ చేసిన వాటర్ కూల్ అయిన తర్వాత తాగాలి మనం ఎంత్ అ ఎంత పరిశుభ్రతను పాటిస్తే అంత మనం ము వ్యాధుల నుడి దూరంలో ఉంటం హ్యాండ్ వాష్ చేసుకోవడము ఆ తర్వాత ఈ వర్షాకాలంలో ఈగలు గాని దోమలుగా కాబట్టి ఫన్యిల్ణ అభ ఇంట్లో తర్వాత ఇంటి ఆవరణలో వా . ఫనా ఇలా అవి వాడుకుంటూ ఉండాలి
అవునా సార్
ఆ ఇవన్నీ మనం సరిగ్గా పాటిస్తేనే మనకు వర్షాకాలం నుండి ఇది ఉంటది
ఇప్పుడు మనం వర్ష ఇప్పుడు మనం ప్రకృతికి హాని చేయకూడదా సార్
ఆ ప్రకృతికి
సర్ తి అంటే ఇప్పుడు మనకు ఎలా అంటే మనకు వాతావరణ వాతావరణ ణ వాతావరణ సూచనలు ఉంటాయి కద సార్
అవును
అయితే దానికి ఏంటిదంటే మనము అంటే ఇప్పుడు మనం చే మనం చేస్త న్న దానికే మనం ఇట్లా అవుతుందంట్రా సార్ మనం మనం చేయడం.
లేదండి వాతావరణం చేంజ్ అద అసలు ఉంటది కాకపోతే ఉప్పనాలుగా అ ఉం తొందరగా రావాలి అది అంటే వాటర్ మన ఏమంటారు చెట్లు చాలా మనకు హెల్ప్ఫుల్ ఉంటాయి కాబట్టి అడవులను పెంచాలి చెట్లను పెంచాలి చెట్లను పెంచితే ఏ సీజన్ను ఎప్పుడు రావాలో అట్లా వస్తుది మళ్ళ ఎండలు కూడా మనకి ఇప్పుడు విపరీతంగా ఉండేవి. తీవ్రమైన ఎండలు ఉండే. సో కొంచెం నివారించడానికి ఉంటది.
ఆహా అంటే ఇప్పుడు ఈ హ్యూమిడిటీ ఇది మొత్తం అనేది మనం చేసిన ప్రకృతి మనం మీదనే చూపెడుతుంది ఇది ఫరిత అది అని మీ ఉద్దేశం అంటరా సార్
హా లేదండి ఉంటది కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది
హు హమ్ సార్ మీకు ఏ కాలం
అ
కాలం అంటే ఇప్పుడు మన మన సైడ్ మన మన భారత త దేశంలో మనకి ఏంటదంటే మూడు రుత్ మూడు కాలాలు ఉంటాయి కదండి వర్షా కాలము ఎండా కాలము మరి ఇంకా చలి కాలము మీకు ఏ కాలం అనేది చాలా కంఫర్టబుల్ గా కనిపిస్తది సార్ మీకు
దాదాపు అందరికీ చలికాలమే చా బాగు
సడడి
ఎవరికిన్నాైతే టై చబట్టి బా
ఎస్
ోట స్ మన చాల కాల కొంచెం ఎందంటే ఆస్తమా పేషంట్స్ కి ఇబ్బంది గాని మిగతా వాళ్ళకైతే అంటే ఇప్పుడు ఈ రెండు కాలాల అయితే పోల్చుకుంటే చలి కాలం బెటర్
ఆ బెటర్ ఉంటదా సార్ ఓహో వా వ వర్ష కాలం ఎలా అంటారు సార్ మీరు వర్షాకాలం ఎలా ఉన్న అంటారు సార్ మరి మీ ఉద్దేశంలో
అంటే వర్షకాలం చెప్పాను కదా ఇంతకు ముందే వర్ష కాలంలో చాలా రకాలైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటది కంపల్సరీ పరిశుభ్రత పాటించాలి హ్యాండ్ వాషింగ్ అని స్నానం గానీ మనం తినే తిండి నుండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోనే దాకా అన్నీ కొంచెం చూసు కోవాల్సి ఉంటది ఎందుకంటే ఇప్పుడు వర్షపు నీరు ఆడే ఇంక పడి కానీ ఫుల్ వాగులు గానీ మనం తాగినట్లు అనీ కలుస్తది సో దా ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చిన అవకాశాలు ఉంటాయి
సార్ మరి ఇప్పుడు ఇప్పుడు కానీ ఏంటిదంటే చ్చకాలం అనేది ఓకే కానీ ఎండకాలం కూడా కొందరికి ఏంటిదంటే ఇప్పుడు వృద్ధులు ఉం టార్ కదా సార్ వాళ్ళు ఏంటిదంటే ఇప్పుడు ఎండ ఎండ దెబ్బలు తలిగి కొందరు వాళ్ళకి వాళ్ళు హాస్పిటల్ కి పాలవడము అది కూడా చాలా ఉంటాయి కదా సార్ ఇప్పుడు చలికాలంలో కూడా చూడండి
వృద్ధులకు ఎండాకాలం ఎండాకాలం హలో
ఆ సార్ వింటున్నాను చెప్పండి సార్ వింటున్నాను
వృద్ధులకు ఎండాకాలం కంటే చలికాలం కొంచెం ఇబ్బంది ఎందుకంటే వృద్ధులకు ఎండాకాలంలో బయటికి వెళ్ళకుండా ఉంటే కొంచెం వాళ్ళు సేఫ్ గా ఉండచ్చు
సార్
అదే చలికాలంలో అయితే వాళ్ళు ఎక్కడున్నా కొంచెం వేడి వేడి చూసుకొని ఉండాల్సి వస్తది
అంటే ఇ అంటే ఇప్పుడు మీ అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ంలో ఏంటిది మీ ఉద్దేశంలో ఏంటిదంటే మనకు వాతావరణం అనేది అన్నిటికంటే మనకు కొంచెం చలికాలమే ఇబ్బందని మీ ఉద్దేశ్యము
చలికాలము ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి వేరే ఉంటది కదా అండి ఇప్పుడు నార్మల్ గా టీనేజ్ వాళ్ళకు కాని లే కొంచెం ఎంగర్ ఉన్న వాళ్ళకి చలికాలమే బెటర్
అవును
ఆ కొంచెం ఓల్డ్ అయితే పర్సన్స్ కి తర్వాత అస్తమా పేషెంట్స్ కి వాళ్ళకే ఒక చలికాలం తోటి ప్రాబ్లం ఉం టది తప్ప ఇంకా మిగతా ఎవ్వరికి కూడా చలికాలంతో ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎండాకాలము అందరికీ ప్రాబ్లమే వర్షాకాలం కూడా అందరికీ ప్రాబ్లమే
సార్ వర్షాకాల లం మాత్రం ముఖ్యంగా బట్టలకి ఇబ్బంది సార్ నాకైతే అది అని ఎందుకంటే ముఖ్యంగా బట్టలకు ఇబ్బంది ఇంకేటి సార్ రోడ్లు అయితే చాలా విపరీతంగా బురుద్ ఉంటది సార్ ఇప్పుడు మనము మనం ఎటో కొత్త బట్టలు వేసుకొని మనం ఎటో వెళ్తున్నామంటే ఇప్పుడు అవ్ వాడు కావాలని చెయ్యడు లెండిన పడి ఆ నీరు చెల్లినా కూడా మన డ్రెస్ అనేది పూర్తిగా పాడవడమే జరుగుతుంది సార్
కరెక్టే మీరు చెప్పేది
ఇప్పుడు మనం ఏం చెయ్ ఇప్పుడు వా వాడు ఇప్పుడు డ్రైవింగ్ లో వెళ్లేవాడు మెల్లగా వెళ్ళమంటే వాడు వెళ్ళలేడు వాడొ ఒకవేళ మెల్ మెల్లంగా వెళ్ళిన కూడా ఎల్లాగైనా కూడా లొందల పడ్డ టైరు ఎలాగైనా నీళ్ళచ్చీ కంపల్సరీ తాగు వత్తాయి మనకు వాడు స్పీడ్లనా తాకుతాయి వాడు అద్దన తాకుతాయి వాడు పోని వాడు వెళ్ళద్దంటే వాని అవసరం వాని ది ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు మనం ఏదో ఒకటి ఫంక్షన్ కి వెళ్తున్నాము మన ఆశా ఎంటిది మనం కొత్త కొత్త బండలు కొత్త బట్టలు వేసుకొని మనం అనేది బైక్ పైన వెళ్తు ఎదుటి వాడి కారు వా వచ్చి ఇట్లా అంటే ఇప్పుడు నీళ్ళు ఎట్లుంటాయి సార్ స్మూత్ ఉన్న రోడ్ పైన కూడా సప్పని కారు పోతే అవి చిల్లుతాయి కదా సార్ బట్టల మీద నీళ్లు
అవును అండి
వాడు కావాలని వాడు కావాలని చెయ్యడు కానీ ఏం టే అది అందుకే వర్షాకాలం మాత్రం సార్
తర్వాత ఈ వర్షాకాలంలో రోడ్లు కూడా డ్యామేజ్ అవుతాయి కాదండి
వర్షాకాలం వర్షాకాలంలో రోడ్లతో చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది సార్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు మంచి మంచి సమాచారం ఇచ్చారు మాకు
ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు
అదా
ఉహుహు